ఆ చెప్పండి ఎలా ఉన్నారు నేన్ కూడా బాగున్ననండి ఏం చేస్తున్నారు
ఏం చెయట్లే అండి నమాజ్ అయింది
ఆహా ఓకే నమాజ్ చేసుకున్నారా తిన్నవా మరీ
అయ్యో అయ్యో ఓకే సారీ అండి
నెస్ ఓకే.
ఉమ్ ఉమ్ మ్ ఇంకేంటిదండి విశేషాలు.
ఇంకా ఏమేమ్ విషాల్ సల్ అంటె మీరు చెప్పండి ఫస్టు
ఏం చేశార్ మరి పొద్దునా అ ఫాస్టింగ్ లో.
ఫస్టింగ్ లో బిర్యానీ చేస్.
అవునా ఓకే. మరిప్పుడు ఒచ్చేది మీ రంజాన్ ఫెస్టివల్ కదా షాపింగ్ అయ్యిందా.
షాపింగ్ అయిందండి.
ఔనా ఏమేమి తీస్కున్నరండి.
డ్రెస్స్స్స్ మీ షాపింగ్ అయింద మరి.
ఆహ్ నా షాపింగ్ అయిపోయిందండి.
ఏం తీస్కున్నరు.
నేను రెండు డ్రెస్సుల్ తీస్కున్నాను అవి డ్రెస్సెస్ ఆహ్. కమ్మలు ఆహ్ ఆహ్. లేదండి మెట్రియల్ తీస్కొని కుట్టిచ్కున్నాను.
ఉమ్ స్టోన్స్ వర్క్. లేకుంటే మే.
ఆహ్ అంటె ఎంబ్రాయిడరీ ఏ లైట్. హేవర్ కాకుండా. ఉమ్ ఆహ్. నార్మలె ఎందుకంటె ఇప్పుడు ఎండాకాలంలో హెవీ ఏస్కోలేం కాబట్టి జస్ట్ సింపుల్ గా తీస్కున్ననమా.
ఉమ్. కలర్స్.
ఎంటండి.
కలర్ అర్థం కాలే.
కలరు ఒచ్చేసీ. ఒకటి లైట్ గ్రీన్ ఒకటి ల్యావెండర్ కలర్ రెండు దీస్కున్న.
ఉమ్. నేను తీస్కున్న గుడ ఒకటి ల్యావెండర్ కలర్. ఉమ్ అది క్లాతు కుట్ కుట్టించుకోవాలి. వేరేది ఉన్నద్ది రెడీమేటు.
ఓకే ఐతే మీరు కూడ రెండు తీస్కున్నరా.
ఆహ్ నేను గుడ రొండు తీస్కున్న.
అహా.
పూర్తింకా షాపింగ్ కాలే. ఇంక బ్యాంగల్స్ ఇట్లా ఇయరింగ్స్ ఇంక తీస్కోలె ఓన్లీ బట్. బట్టల వరకే టైం బాగయింది అక్కడే చే. ఇప్డు బాగ క్రష్ ఉంటది గాదా మార్కెట్ లో మా పండుగ గద బాగ.
ఆహ్.
వస్తరు గద. ఓన్లీ బట్టల్ షాపింగ్ అయింది ఇంగ చిన్న చిన్న ఐటమ్స్ ఇంక.
ఆహ ఓకే లయర్. త్త షాపింగ్ అంత అయిపోయింది నెత్తి నుంచి కాలి వరకు అన్ని. అంటె నేన్ రీసెంట్ చూన్ని చార్మినార్క్ వెళ్లొచ్చిన అనమాట.
ఏమి తీస్కున్నారు మరి. ఎట్ల ఉన్నది ఏం త్రెండ్ లో చద్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడైతె బాగైతె ఇప్పుడు. పాకిస్తాని బ్యాంగిల్స్ ఇయర్రింగ్స్ అంత ఇప్పుడు బాగానే ఒస్తున్నై.
ఉమ్ నేను గుడ అదే చూసానండి ఆహ్ ఇన్స్టా ఫీడ్ లొ. లో ఇది మన కశ్మీరి బ్యాంగిల్స్ బాగ వైరల్ అయితుండే అయితే తీస్కున్న అదె షారద నుంచి టూ హండ్రెడ్ రుప్. పిస్స్. దానికి త్రీ హండ్రెడ్ అన్నాడు గానీ త్రీ హండ్రెడ్ గాని టూ హండ్రెడ్ కి తీసుకున్నాం
ఎన్ దానిలో ఎన్ని ఒచ్చాయండి
అంటే సైడ్కేసుకున్నాయ్ నాలుగోస్తయ్
ద ఓన్లీ ఫోర్ ఏ నా
జస్ట్ ఫోర్ పీసెస్ హె హండ్రెడ్ రూపీస్ పడ్డాయ్ మళ్ళీ దాని మధ్యలొచ్చే మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఆ మల్టీకలర్ బ్యాంగిల్స్ తీసుకున్నా దానికి హండ్రెడ్ ఈ ఫోర్ దానికేమో హండ్రెడ్ టూ హండ్రెడ్ మొత్తం
ఈ కలర్స్ బ్యాంగల్స్ లో కలర్స్ బ్యాంగల్స్ లో దాన్ట్లో ఎన్ని ఒస్తాయ్
అవి నాకు తెలిసి ట్వెల్ అనుకుంటా అండి టూ రెండు డజన్లు అవి
రొండు
రెండు డజన్ అండి టూ డజన్ కలిపి హండ్రెడ్ ఈ ఫోర్ సైడ్స్ ఏమొ హండ్రెడ్ టూ హండ్రెడ్
మ్ మాక్కూడా తేలె మరి
ఆ మీరు చెప్పలేదు కదా అది తీసుకున్న ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ మళ్ళీ ఒక క్లిప్ తీసుకున్నం క్ పెట్టేది
ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఇవి ఇట్లా ఇక్కడ అంటే ప్ర ప్రైజెస్ స్ బాగా రేట్ మ్ జువెల్లరీలో
అక్కడ చెప్తున్నా కదా రెండొందలు నూట యాభై కంటె తక్కువ లేవు
ఆ మీరు మళ్ళీ వెళ్తే నాకు తేవండి నాకు బా ఇష్టం అయితే బాగా వాచెస్ వాచెస్ ఇంకా రింగ్స్
ఓకే ఆ రింగ్స్ కూడా తీసుకున్నా నేను పెద్దయి రెండు తీసుకున్నా అంటే పెద్దదొకటి తీసుకున్నా చిన్నదోకట్
మ్ క్రిస్టల్ వస్తాయి కదా స్టోన్స్ చిన్న చిన్నవి దాంట్ల ఆ అవి నాకు బాగా ఇష్టం పెద్ద దన్ పెద్దగొచ్చి తన స్టోన్స్ బాగా చిన్న చిన్న ఉం కాదా అక్కడైతే బాగా అంటే బాగా ఉంటాయండి ఇప్పుడు ఇ చిణం గాని బాగాంటే బాగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు
ఆ అక్కడ కూడా ఏం తక్కువ లేవండి ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాగా చెప్తుండ్రు రేట్లు కూడా
ఆ అల్లనా
తక్కువ చేస్తాలేరు రేట్స్ డ్రెస్సులు కూడా బాగున్నాయి కానీ ఏడు వేలు పది వేలు
ఆ అయితే కూడా గ మంచిగుంటయ్ గా రేట్ ఎక్కువైనగున ఆ అన్ అక్కడ నుంచి తెచ్చిన కూడా వేరే అట్లా అనిపిస్తాది ఇటు తీసుకున్నప్పుడు కాపీ లాగా ఉన్ ఆ అంటే ఆ ఇప్ ఇప్పుడు ఇది సైడ్ ఇది పెడితే ఇది పేడితే వేరేయి కూడ ఉండయ్ పెట్టి కూడా పని చేస్తది అది ఇంకా ఆ మీ ఇంట్ల అందరి షాపింగ్స్ అయిపోయినయా
మ్ మా ఇంట్లో వాళ్ళుయికూడా అన్నిీ అయిపోయినాయి నేనప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నా అందరికి వాళ్ళకి కూడా
ఆహా
హు మ్ వాళ్ళు కూడా బ్యాంగిల్స్ తీసుకొచ్చాను మ్ సర్ది ఎం లేద్ పోయిందండి షాపింగ్ మాగ్సిమం మా సారే ముంది మా మేడం షాపింగ్ నా షాపింగ్ అన్నాయ్ బా ఆ బాయ్స్కైతే ఏం ఉండదు గర్ల్స్ కే కదా అన్ని ఇంపార్టెంట్ నిటి ప
ఏవనా మ్యాచింగ్ తీసుకోవాలి ఇయ రింగ్సు
పట్టిలు ఆ షూస్ మెటల్ అన్ని మనకె ఉంటాయి కాల్ దాకా నేతి నుంచి కాల్ దాకా
ఇంతకీ ఎడి కల్ కలర్స్ ఇష్టం అండి
కలరా అండి మ్ నాకు ఇప్పట్లో చె బా నచ్చింది ఇది మన ఏమంటరు హ్మ్ చెప్తానగండి కలర్ పేరు కలర్ పేర్ తొందరగా గుర్తుకొస్తలేదు
అప్పుడు ఇప్పుడు అక్కడ హైదరాబాద్ ట్లా ఎ త్రిన్ల జెరుతుంది ఇప్పుడు ఎ నొస్తుంది ప్పుడు అంటే స్లు ఎప్పు ఎ బాగా నడుస్తున్నాయి క్కడ
అక్కడ నాకు తెలిసి ఇది కుగ్గారాల మోడల్ ఉంది కానీ బావుంది అది అంటే షార్ట్ కుర్తి ఓస్తది ప్యాంట్ ఏమో ప్లాజో లో ఒస్తంది
జో టైప్
పైన టాప్ షార్ట్ టాప్ అది బావుంది
ఆ
అది చూసామండి మేము కూడా కాకపోతే వాడు ఏడు వెల్ అన్నాడు డ్రెస్సు తగ లెసలేదు
మ్
చమ్కలర్ కూడా బాలే దాని మీద
అక్కడ హైదరాబాద్ లో మొత్తం ఫుల్ వర్క్ అట్లా ఉంటాయి ఫోర్ త్రీ అట్లా ఉంటాయి బాగా ప్రైసెస్ ఉంటాయ్ కూడా ఆ బాగా ప్రైస్ ఉంటయి పోవాలంటే తొంటి ఇలా తీసుకో వోవాలి
హ్మ్ ట్వంటీ థర్టీ తౌసండ్ ఈజిగా అయిపోతేయి ఆ ఈజిగా అయితాయే పోతయి గాల్లో పైసల్ అయితే అక్కడ మళ్ళీ ఎనో బట్లనే ఇట్లా అం టే హ్మ్ ఇట్లా మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెసే ఉన్నాయి అంటే పెళ్లిలోన ఏస్కోచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్ లో కూడా ఏసుకోచ్చు అట్ల ఉన్నాయి బట్టల్ అక్కడ
అక్కడ బాగుంటాయి అన్ ప్రైజ్ కూడా అట్లే ఉంటది తీసుకున్నారా
మ్ ఆ ప్రోడక్ట్ కూడా అట్లే ఉంటది అవును ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అలానే ఉంటది అందు
ఇప్పుడు చార్మినార్ అంటే మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రష్ అది ఇప్పుడు పండుగ కదా ఫుల్ నైట్ కూడా నస్తానే ఉంటారు మొత్తం సైది ఇట్లా చేసుకుంటారు షాపింగ్ వాళ్ళు షాపింగ్ తీసుకుంటారు చేసుకుంటా ఉంటారు
అవును అవును మనం సాయంత్రం వరకు అవును మధినం దగ్గర తక్కువ ఉంటాయి బావుంటాయి చార్మినార్ దగ్గర ఇంక ఎక్కువ ఉంటాయి అనమాట మధిర ఎళ్తే బెస్ట్ మనం ఇంకా
ఎక్కడెక్కడ వెళ్ళాలండి
నేను ఫస్ట్ చార్మనకి ఏళ్ళాను ఆ చార్మిన నుంచి తర్వాత మధిన కేళ్ళి అ క్కడ కోరేన్స్కున్నా
ఆ
చార్మినార్ నుంచి మదుర కె ఇంక నడుచుకుంటూ బా లాంగ్ ఉండే లగేజ్ కూడా బావుండే మాది ఏగల వాక్ అయిపోయింది మాది ఇద్దర్ది
ఇప్పుడు వాక్ చేయాలి కూడా మంచిది ఇప్పుడు హెల్త్ కి
అవును కాని ఆ లగేజఅంత పట్టుకొని ఎట్లా వాగిస్తామండి కొద్ది అక్కడ చాలా పబ్లిక్ ఉం తెలుసా ఆరోజైతే
ఆ బా క్రష్ ఉంటది కదా మట్ల తీసుకున్న సా
ఫుల్ రష్ రోడ్డు మీదా మొత్తం బండ్లేతున్నాయ్
మ్
రెండు మూడు బ్యాగులు ఉన్నయ్ చేతిలో ఇక్కడ బండ్లేస్తున్నారు ఇక్కడ నడవడానికి జాగ లేదు
మ్ అందరికి తెచ్చారా పాప వాళ్ళకి అందరికి
ఓ మా ఆడపడుచు పాపకి జస్ట్ ఒక లిప్స్టిక్ ఆ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఆ అవును శ్యామకి లిపీస్టిక్ బాగిస్ ష్టం అన్నమాట పిచ్చి ఆమెకి లిప్స్టిక్దిి అలా ఆమెకి లిప్స్టిక్ ఒకటి ఒకటి నెక్ సేట్ చిన్నది బ్యాంగిల్స్ తీసుకొచ్చాం
మీ అత్తవరికేం తెచ్చారు
త్త ఒకటి మన మెడలేసుకున్నది మంగల్ సూత్రం అదొకటి ప్లస్ బ్యాంగిల్స్ అడిగారైతే అది తీసుకొచ్చా
మీర్ పర్సనల్గా రూమ్లే ఉన్నారు గదా ఇట్లా బుర్కా అనీ తీసుకోరాలేదా
ఆ నేన్ బుర్కా కొనుకున్నా నాకోసం బుర్కా కొనుకున్నా శూస్ కొన్నాను
ఆ మీ అత్తమ్మ కోసం తీసుకోలేదా బుర్
ఆ వాళ్ళు అదెం వద్దన్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీకేం కావలో తీసుకోరా మాక ప్ ఇప్పుడవ్వేం వద్దు జస్ట్ బ్యాంగిల్స్ మంగళసూత్ర తీసుకరా అన్నారు అవ్వే తీసుకొచ్చా నిను
ఇంకా
ఇంకా ఏం ఉందండి మీతో మాటలు చాలా బాగా అనిపించిందండి నాకు థ్యాంక్ యూ సో మచ్ ఆ తిన్నామండి
ఉ ఉ
ఓకే అండి మరి థ్యాంక్యూ మీ టైం ఇచ్చినందుకు మాకు